ముగ్భో
ఆ, ఆ పండిస్తున్నావా
ఆ అవున్రా చెప్పురా నువ్వా
హుమ్
ఐపోయిందా రా పని
ఆ ఐపోయిందక్క
మళ్ళీ రావిప్పుడేస్ కాల్ జేస్నా పండుకొని లేసిన
ఆహా
కాస్ మా సెల్లె ఇల్లుడ్సింది పండుకుంటే లేపింది ఇప్పుడే లేస్న పొద్దుగాల్నే పని ఇమ్ ఉన్ పొద్దుగాల్నే అన్ని పను అవును ట్రామి గిన్నెల గిట్ల అన్ని తోమి స్నానం జేస్ తోలి కొన్ని ఉన్నయ్ రోజన్ రోజు పొద్దుగాల్నే పన్ చేస్కొన్ సానం జే ఇళ్ళో నైట్ పడ్కున్టప్పుడు సానం జేస్ త రెండ్రోల్ రెండు మూడు గిన్నలే ఉంటై సాయంత్రం
అవును
మామ్ మ్మ్ మా అమ్మ వాళ్ళు మబ్బులో బోతరు గదా వాళ్ బాక్స్ పెట్కొని పోయినాంక అన్ని
అంటే అంత మార్నింగే వండిపోతదా అక్క పెద్దమ్మ
అయితే అన్నం కూర వండిస్తే తెలి పొద్ది కదా
అదే ఇగ లేవడమే అయ్ అన్నం కూర వండుకొని పోతదిగ
ఆ అన్నం కూర వండుకొని వోతది ఇగ మేం లేసి నె మే నె మేరు ఆరు గంటలకే లేస్తాం నే ఆరింటికి లెప్తా లేసి ఇగ బట్టలు గిట్ల బి బట్టలు బిండే ఆ ఆ ఇల్లు నాగమ్మ చెల్ల లేసి ఇల్లు వూడ్సుకుంటదిగ నేన్ గిన్నెలు తోముతా బట్టలు పిండుతా వాళ్ళిగ మా పని మాకొదిలిపెట్టి పోతరిగ వాళ్లకేం ఉండదు
బయట ఊకి జల్లి అన్నం కూరొండి పోయిద్దేమో
ఆ అంతే ఒక్కొక్కసారైతే ని ఎప్పుడో ఒకసారిగ మొన్న నిన్న ఊడ్సిన నిన్న ఊడ్చి సల్లినగని రోజు వాళ్ళే ఊడ్సి సళ్ళుకుంట్రు
టైంది అంటే మీర్ చెప్తరిగ
ఆ ఇగ అంత లేటెమ్ కాదు గని ఏంధంటే ఎండకు పొద్దుగాల వోతే ప్చ్ ఉంట్రు తొమ్మి ఏడు కాంగనే ఎండెల్ళ్తుంది కదరా
అవును వామ్మో ఇడేందక్కా ఆరున్నరకిట్ల సూర్యుడు బగ భగ మన్నోత్తాండు
ఇయాల వాళ్లకైతే ఎనిమిదై ఇది మా అమ్మోలకి ఇగ నిమ్మళంగా వోతాడే మా చెల్లె తిట్టింది. సూడు ఎనిమిదైతాంది ఇంకా బోలె ఉ ఎండ బాగ్ గొడతాంది అని అడికీ బొయ్యి బండి దీస్ పెట్టేసరికి తొమ్మిదయి తరి
అవును అంటే అది అక్కడే ఉంటది అక్క ఇగ బండి ఒక
ఆ ఆన్నే ఉంటుంది రా తాళం వేసేనా ఆన్నే ఉంటుంది ఎందుకంటే మావోల్లకి అడ్డా ఉంది కాబట్టి ఆడనే ఉంది
ఉమ్ హు
బండికి ఏమంటారు ఆడ ఉమ్ మార్కెట్దిి ఇచ్చేది ఉంటాయి ఇట్లా రాడ్ల లాంటివి ఉంటాయి దానికి తాళం ఇసి పెడుతుంది
ఆ
బండి మూసి దానిపై ఏస్ పట్టాగా పట్టాగడతారు మంచిగా గట్టిగా ముడేసి పట్టాగట్టి దాని ఆడ తాళంమేసి వస్తారు ఎందుకట్టా అనుకోదు రా నాయన తాళం ఏయ్యాల దానికి పది వేలు అంటుంది ఇప్పుడేటన్నా కూడా ఉమ్ ఆ
ఇప్పుడు ఏం ఏం అమ్ముతున్నారు అక్క అంటే ఏంటి మామిడి ఒక మామిడి పండ్లేనా
మామిడి పండ్లు స్టార్టింగ్ లో ఉంది కదా మామిడి పండ్లంటే అంటే మా అక్క నమ్మింది మళ్ళా మొన్న మా అక్కలు వచ్చ నేనెంచేసిన అంటే ఒక కిండాకాయలు కోసుకొచ్చుకుంది కోసుకొచ్చుకొని పెట్టుబడి మనం అమ్ముకుంది.
ఉమ్
అంటే టీనా దొరకాయలు వేసుకొని మాగ పెట్టుకుంది మాగ పెట్టుకొని అది ఒక అంటే పెట్టుబడి మన్నళ్ళ ఎళ్ళ తీసుకున్నారు ఒక పన్నెండు వందలు పదమూడు వందలు ఎళ్ళ తీసుకుంది ఎళ్ళ తీసుకున్నాక మీకు ఇ నయ్యగా పిలగాలు వస్తారు కదా అని చెప్పి ఒక యాభై అరవై మదిలించడం వచ్చింది
ఆహా
మా వొళ్ళు నల్రోజులు అయిద్రోజులు మా అక్క మా అక్క పిల్లలు ఏడుంతేరే ఏమంటరు మాసలు దొరకవ్ గారు ఉమ్ మళ్ళీ మా వోళ్ళ కోసం అని ఉంచింది ఇగ వాళ్ళొత్తర రారో ని ఫోన్ చేసి ఇప్పుడు ఏం లేవు ఇంక ఇప్పు కుండలే అమ్ముతాది మాడికాయలు సీజన్ కూడా అయిపోయిందంటార మాడికాయలు తక్కువ కడుగుతర్రట ఇక అవి తెచ్చి ఎంట అమ్మాలన్నా ఇబ్బంది అయితుంది జామకాయలకి పోదాం అనుకుంటన్నారు చేన్కి అయితే ఇక మా నాన్నద్ద నుడి ఎంట బాగొడ పొద్దుందా కమ్మాలంటవి అవి కూడా అమ్ముడు పోట్లే అట
ఆ
ఏం లేదు ఇక ఏమైనా నాకు బలపెట్టుకొని కుసుటరు గిరాకీ అయితనాయో లేవు కాకపోతే లేదు కాకపోతే ఏంటంటే అడ్డకాడ ఆటు సైడు గెలిచినయనే రోడ్డు పోస్తా అన్నాడంట.
ఆ
ఇకా రోడ్డు పోస్తే అంటే రోడ్డు పోసే దాంట్లో ఉండాలి ఇప్పటికి వచ్చి ఉంటేనే మన అడ్డ మనకు ఉంటందంట
అవును లేకపోతే ఆ ప్లేస్ ఇంకెవరో ఒకరు తీసుకు
ఆ ఎవరు ఒకరు తీసుకుంటారు ఒక లైన్ రోడ్డు పోసిరనుకో రోడ్డు పోసి డబ్బాలు లేేపిస్తారు డబ్బాలు లేేపిస్తే మున్సిపాలిటీ డబ్బాలు లేేపితే నెలకి ఇంత అని వాటికి కిరాయి కట్టుకోవచ్చు అంట బండ్లు ఉండవు ఏమి ఉండవుంట.
ఇంకా మంచిది కాకట్లా
ఆ మంచిదేరా వర్షం వచ్చిన ఇబ్బంది ఉండ
ఆ మీర్ లోపల లోపల్ పట్రున్నా గానీ ఇక ఎవర్ వర్షం వచ్చిన ఎండగోట్టిన ఏం కాదు
కావాలంటే ఇంకెక్కువ పెట్టుకోవాలన్న ముందు నా బండి పెట్టుకోని దాని మీద మనం అమ్ముకునేది పెట్టుకొని
లోపటికి ఉంచుకోవాల ఆ
ఆ మనం లోపటికి ఉంచుకొని లోపల కాని ఒక చైర్ వేసుకున్నాం. అనుకో వర్షాకాలం బాగా వానవత్తది. బండి బయట ఉన్న ఏం కాదు మనం తడవకుంటనే ఉం త
అవును మనకి సేఫ్ ఉండేట అయి ఆయన ఎప్పుడు కడతాడో తొందరగా గడ్
లేదురా రోడ్డు పోత్త అని భయపడతార రోడ్డు పోస్తారేమో అనే పోతారు వీళ్ళు
హ్ హు
రోడ్డు పోస్తుంది. సమ్మర్ కాబట్టి ఓపన్ ఉంటే వాళ్ళు వేరే వాళ్ళకి జాయిన్ అయ్యిర్రు ఆనుకో కతమే ఐన ఒక్కరైనా పోవాలి. కదా
అంటే ఇక ఎప్పటికిీ వాళ్ళకనే ఉంటద అక్క ఇప్పుడు వర రెండు రోజులు మనం పోకపోతే మన ప్లేస్ ఇంకొకరికి ఇస్తర వాళ్ళే తీస్
మనం చానా సంవత్సరాలు కలిసి పోతానం లే ఎంత ఇయ్యర్లే కాని అట్లానే మనం నెగ్లెక్ట్ చేయక కొంచెం భయం మనం ఉంచుకోవాలన్నమాట ఎన్నో చెప్పలేదు అని
ఆ
అట్లా ఇప్పుడు ఒక టూ త్రీ డేస్ అంటే పక్కన షాప్ వాళ్ళు అందరు పరిచయం కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. అరే ఇది మా ఊర్ళ్ళదే అని చెప్తతరు. మనం మరీ ఒక పది రోజుల దాకా రాలేదు. అనుకో వీడ్లేకి పొయ్యిరో మా గుడ తెల్వద్ నిజంగా పని చూసుకున్నారేమో అనీ ఆట్లా అనుకుంటారు. ఇప్పుడు మమ్మీ స్కూలికి పోలేదు. అనుకో ఎప్పటి పది రోజుల దాకా రాకపోతే రీజన్ చెప్తే ఏం కాదు. అదే చెప్పకపోతే ఈమె వేరే కడ ఎడ్నో చూసుకున్నట్టుంది. మనక ఏం తెలుసు
అవును అవును
హ్ హు
ఇప్పుడు మనం మన వాళ్ళు అం అంటే పక్కన అన్నయ్య వాళ్ళు గిట్లా ఉంటారు. అంటే పక్కన చాయ్ కొట్టు అయినా ఇట్లా ముందు షాపూ వాళ్ళు పక్కన చికెన్ షాపు వాళ్లు ఇట్లా కొంచెం పరిచయం ఉంటారు. వాళ్ళ నెంబర్లు ఉంటాయి. కాబట్టి ఎప్పుడన్నా ఫోన్ చేసి చెప్తారనమాట ఇట్లా కుండలే ఎక్కు తారు. మీర్ రండి. రా కుంటే ఇంటికాడ ఎందుకుంటారని చెప్తారు.
అవును మ్మ్ అట్ల చెప్తే మనకు కొంచెం
ఆ వాళ్ళు ఇగ మనము వాళ్ళకి ఇగ మనం ఎట్లుంటానం మన ఊర్లో ఎట్లుంటానము ఇక్కడ వాళ్ళు కూడా సిటీలో కూడా పరిచయం అయిరనమాట చాలా మంది
మ్మ్ హ్
వాళ్ళు కూడా మంచిగనే చెప్తా ఉంటారు ఆ ఇద ఎక్కడన్నా ఏమంటారు బోనాల కొండ కదా కగంటీ వస్తే మీకే బోనాలు కొండలు పోతాయి అది ఇది అని చెప్ ఏ వీల అయ్యో ఈ రోజు పోలే కదా పోతారు ఇగ
ఆహ ఎంత ఉంటద్ అక్క ఒక్కటి కుండ
ఉందా ఇగ వాల్ ఇష్ట ఎన్ ర
అంటే అసలు స్టార్టింగ్స్ అయి స్ ప్రైజు
ప్రైసు అంత మనక్ తెల్వది వాళ్ళ ఇష్టం మా మామయ్య వాళ్ళు వేషిన్దాన్ని బట్టి ఉంటది వాళ్ళు ఎంతకి ఎస్తరో దానికి ఇప్పుడు మనం ఏమంటారు ఇప్పుడు పది రూపాయలకి తెచ్చినాం అనుకో పది రూపాయలు దీ పోతే పది రూపాయలు మిగిలాలి ఇంకొక అంటే ఇప్పుడు మనం తెచ్చిన శాలరీ పోవాలి పోవాలిగా ఖర్చు
మ్మ్
మ్మ్ దాని రెంట్ పోవద్దా దాన్ని మనం ఎంత గొనికొచ్చినా అది కాకుండా మనం గొనుకొచ్చినందుకు ఒక ఐదు రూపాయలు చూసుకొని అమ్ముకుంటే అయిపోతద్
నాను
మ్మ్ అవి నాకు ఎక్కువ తెలువదు కానీ దీపావంతాలు అయితే తెలుసు అప్పుడు మేము అమ్మడానికి పోయినాం కదా
మ్మ్ మ్మ్ మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి దక్క నెక్స్ట్ చూసి కానీ ఇప్పుడు వర్షాకాలంంలో ఏముంటాయి అంటే
ఇప్పుడు ఈగ వర్షక్ వర్షాకాలం ల ఎమ్ ఉండవు ఇగ జు వర్షం పడితే ఇంటికానే ఉంటారు మాక్సిమం
మ్మ్ హు
టెన్ ఫిఫ్టీన్ డేస్ దాకా ఇంట్లోనే ఉంటరు వానలు పడతాంటే పోరు పోయిన కానీ అవ్వే ఉత్తిగపెట్ పెట్టుకొని కూసుంటరు ఎందుకంటే వర్షకాలం వానవోత్తఅంటే ఎవరి జానకాయళ తింటాడు వానకు పోయి మరి ఎవరు చేన్కి పోయ్ తెత్తరు జామ్ గాయ్ నా
ఇట్లా మిర్చీలు అట్లా అయి చెయ్యరాదా అక్క పెద్దమ్మకు
ఆల్రెడీ పంటే ం పక్కన వేరేటోళ్ళుంటర్ర
మ్మహ్ టీవి బెట్టదామంటే టీస్ స్టాల్ కూడా ఉంద్
ఆ పక్కన టీ షాప్ కుడుంది అయినా అమ్మ ఒక వేడి వాడదరా ఆపరేషన్ అయింది గర్భసంచ ఆపృష్న్ అయ్యింది కదా
ఆ ఆ
అప్పుడు గడ్ల క అంత అయింది అక్కడ వేడి ఇక్కడ కూర్చోవద్దు
అందుకే ఇది అయితే మంచి అలకట్ పని
ఆ అయిన ఎందుకు అంత రిస్క్ ఇప్పుడే ఫుల్ పని అయితాంది వాళ్ళకి రిస్క్ తీసుకొని మళ్ళ హెల్త్ ఇష్యూస్ వస్తాయి
నేన్ పొద్దున్న బోడు మళ్ళీ నైట్ వస్తరు పాపం
ఆ అమ్మంటే మీకు పొద్దున్న ఏం పని ఉండదు రమ్మంటే ఎండకాలం బండి మూషి రావాలంటే వాళ్ళకు చేతగాక షాప్ లో కూర్చుంటారు అన్నమాట కౌంటోళ్ల షాప్ ఉంటది ఇప్పుడు మాచ ఆపోలోల లెక్కడ ఉంటది ఆడ వాళ్ళు పరిచేస్ లే వాళ్ళని వాళ్ళ షాప్ లో చూసుంటరు లేదా పండుకుంటారు వాళ్ళ షాపుకి పోయి
ఇక ఎవరైనా వచ్చినప్పుడు బయటకు వ తరుఉ ఉమ్ గట్లుంటే ఏం కాదక్క మరీ ఎండ గూడా నిలబడాలన్న పొద్ దుందాకా మాయ్ బంద్ అయితది
ఆ గ్రీన్ మ్యాట్ ఉన్నది గొడుగు ఉన్నది అవి గట్టుకొని ఒకరు గూసుంట్రు ఒకరి కోసేప్పు పడుకుంట్రు
మల్లీ ఒకరు కోసేపు కూర్చుంటే ఒకరు కో సేపు
ఆ మనకు షాపు తెలిసిన వాళ్ళు కాబట్టి ఏం కాదు
ఒకేళ రమ్మంటే మీరు యెళ్తరు కదా అప్పుడప్పుడు
అదే మేమ్ దేనికి పోతమంటే ఇప్పుడు పుచ్చకాయలిట్లా తన్నది వచ్చినప్పుడు అవి దింపడానికి రమ్మంటే నేను బోయినా మళ్ళీ కుండలు ఎ కువ తెత్తారు వేరే ఊర్నుంచి తీసుకొస్తే అవి దింపడానికి లోడ్ దింపడానికి వాళ్ళు రాక మొత్తం మేమ్ బోతాం మొన్నది తెచ్చిరుంట కానీ మా పిల్లల్లేరు మా పిల్లతోటి ఊరిగి పేరు పెద్ద బుద్దొచ్చిందని అబద్ధం చెప్పినంట నేనే మొన్నా రానని చెప్పింద బాగుడట్ల నన్నస్సలకి రానాకు చేత కావట్లేదంటే ఈ వాళ్ళనే రమ్మను అంటే వాళ్ళే వచ్చి దింపీరు ప్రతిసారి పోతాన్రా కనీసం నేనొక్కదాన్నైనా పో నేనొక్కదాన్నైనా పోతా
ఉమ్మరోలో పెద్ద అమ్మాయి అయితే మంచి పని చేస్తారు అసలు అది ఇదని ఉంటది మా అమ్మ
ఉ హా అమో పోతా ఇ మనమే జేస్కోవాల ఎర మన పని మనం జేస్
అదె నేను అ దేఅన్న అస్
ఆ మనమెంది
చేత్తదే అవ్వ బానేే చే ఇద్దరు వాళ్ళిద్దరు అక్కచెల్లెల్లననేది ఇహి ఎ ఊ
ఏం లేరు కదరా మేమే గాబట్టి చేసుకోవాలి
అవును
ఎవరింట్లో ఇప్పుడు మీ ఇంట్లో నీకి మీ ఇంట్లో ఎంత పని ఉంటదో అంత పని నువ్ చేత్తవ్ మా ఇంట్లో ఎంత పని ఉంటందో అంత పని నేను చే
గంతే మనకి ఎవరైనా సపోర్ట్ గుంటే మనం చేసు అడిగి చే
ఆ మన మసాలా చేయకుండా ఉన్నా బావు ముట్టదు
ఐనా ఇక అమ్మ వాళ్ళకి మనమే కాబట్టి మనమే చేయాలి. హ్మ్ సరే అక్క